హాయ్ అక్క
బాన్నా ముఫ్సానా
హలో అక్క మీకు నచ్చిన్ ఎన్ మీకు నచ్చిన ప్లేసెస్ గురించి చెప్తారా హలో
ఆ
మీకు నచ్చిన ప్లేసెస్ గురించి చెప్తారా
ఉమ్ వైనాట్
మ్మ్
ఎందుకు చెప్పం
చెప్తారా కొంచెం మీకు హైదరాబాద్ లో ఏమేం నచ్చుతాయి ఏందీ అన్ని
మ్మ్ చార్మినార్ గోల్కొండ దిల్లీ
మ్ మ్మ్ మీకు ఎక్కువ ఇష్టమైన ప్లేస్ ఏందీ
దిల్లీ చా ఆగ్ర
మ్మ్ అవునండి పోయారా మీరు
వెళ్ళాలి
మ్మ్ వెళ్లాలా ఆలోచించు
ఎళ్ళాలి
లో ఉన్నారా
ప్లాన్ లో ఉన్నాం ప్లాన్లో ఉండడానికి అమౌంట్ లేదు
మ్మ్ ఆ ఓకే ఎక్ మీరు మీకుష్టమైన పండగలండి
రంజాన్
ఓకే రంజాన్ గురించి చెప్తారా
ఇట్స్ అ హోలీ ఆఫ్ ఖురాన్ ఖురాన్ వచ్చినది ఉమ్ అది అండ్ ఉపవాస దీక్షలు ఉం టారు ఫై టైమ్స్ నమాజ్ చేస్తాము మొత్తం ఇద్దరుంటం
అవును అందరు కలిసి చేసుకుంటారండి
మ్మ్
ఆ ఆ ఇంకా అండి ఇంకేమన్నా ఉన్నాయా దాని గురించి విశేషాలు
అల్లా
ఆ
లే అండి
ఇంకే ఆ మీ నువ్వు ఇంకా పండుగ రోజు మీరు స్పెషల్గా ఏమేమి చేస్తారు స్పెషల్ ఐటెమ్స్ మైతే హలో
ఊ
హలో
ఊ
ఆ పండుగ రోజు మీకు స్పెషల్ ఐటమ్స్ ఏమేమ్ చేస్తారు
సేమ్యా బిర్యానీ బగారా దాల్చా చికెన్ మటన్
మీరు కుకింగ్ లో ఎక్స్పర్ట్ ఆ అండి ఒక రెసిపీ చెప్పారా
నేను ఎక్స్పెక్ట్ కాదు నేను రెసిపీ చెప్పను
అలా మాట్లాడద్దు ఓకే నా ఉ మ్ క్వశ్చన్ చేయాలి ఆన్సర్స్ ఇస్తూ ఒక ఫ్రెండ్లీగా మాట్లాడాలి
ఓకే
ఏ టెన్ మినట్స్ సార్ నాకు టెన్ మినిట్స్ లో అయ్యే కుకింగ్ ఏముంది చెప్పారా
సేమ్యా పళ్ళు తీసుకోవాలి సేమ్యాలు తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి వాటిని బాగా రోస్ట్ చేయాలి రోస్ట్ చేసి దాన్ని మంచిగా సైడ్ కి పెట్టాలి దాన్ని ఫస్ట్ రిఫ్రెష్ మంచిగా రిఫ్రెష్ గా కడుక్కని దాన్ని రోస్ట్ చేయాలి రోస్ట్ చే సాక దాన్ని చేయమని బాగా నెయ్యి లో ఇట్లా రోస్ట్ చేసి తీసేసాక మనం పాలని బాగా విడి చేసి అందులో షుగర్ వేసి యాలకుల పొడి వేసి బాగా కరీ మరగనిచ్ అందులో మళ్ళా డ్రై ఫ్రూట్స్ సేమ్యా వేసి ఆఫ్ చేసేస్తే సేమ్యా ఈస్ రెడీ ఊ
ఆ ఇంగా మీరు ఎక్కడ షాపింగ్ చేస్తరండి
చార్మినార్ వరంగల్ ఎనిథింగ్
ఓ ఎనివేర్ మ్మ్ ని సార్ మోడల్స్ ఏమి వచ్చినయి చూసారా చేసారా ఈసారి షాపింగ్ ఈసారి చేశారా షాపింగ్
లేదండి
ఊ ఎక్కడ పోతున్నారండి మరి
అహ్మ చార్మినార్
ఏ మోడల్స్ వచ్చినాయి డ్రెస్సెస్,
వెళ్తే తెలుస్తుందండి వెళ్ళలేదు,
ఓకే ఒక్క పొద్దున్నారా అండి,
వున్నమండి,
మీర ఎక్కడ ఉన్నారండి,
మేము మహాబాద్ లో ఉన్నామండి
ఓకే అండి టెన్ మినిట్స్ మాట్లాడాలా అంటా ఇలా ఆ ఇంకా మీ మీకు ఇష్టమైనవి ఏంది. రంజాన్ స్పెషల్ లో పండుగ రోజనా ఇష్టం లేకపోతే ఉక్క పొద్దులు ఉంటేనే కూడా ఇష్టమా,
వస్త స్టింగ్ ఉండడం చాలా ఇష్టం,
అవు
హు
ఇంకా
చెప్పు చెప్పాలే మీదే మీరు ఏం చేస్తారు. లేదండి ఐయాం స్టడీంగ్,
చాలా ఇష్టంమండి ఒక పొద్దులో ఉండడం అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్, నమాజ్ చేసుకుంటాం కురాన్, కుంటాం అందరు ఒక సమమెత పురాన్ ఒకటి పెడతారు హోలీ పురాన్ చదడానికి, ఆ అక్కడికి అందరూ వస్తారు ఊరు ఊరుంత వస్తారండి వచ్చి వి రు ఆ కప్పుడు మస్త ఉంటాయి త్రి మంచిగా త్రిల్ ఉంటది హ్యాపీనెస్ ఉంటది, ఎప్పుడు కలవమండి ఈ ఎప్పుడు అయితే ఈ రంజాన్ స్టార్ట్ అవుతుందో. అప్పుడు ముస్లిమ్స్ అందరు టుగెదర్ అయి మాట్లాడుకుంటాం. కొంసేపు కొసేపు చదువుకుంటాం అందరు. కలిసి మంచిగా వండుకొని ఇస్తార్ టైం కి తింటాం, అందరూ ఒక చోట ఈ రమ్ రంజాన్ నెల నే మాకు చాలా మంచి ప్రత్యేకమైన నెల ముస్లిమ్స్ కు అది ఇది ఒక పెద్ద పండుగ,
ఊ
ఇంకా ఇంకా దీ ఇట్లో ముస్లిమ్స్ ఎక్కువ చెప్పేదింటే ఫస్ట్ రంజాన్ వస్తే డ్రెస్సుల కోసం పోటీ పడతారండి
హుమ్మ్
డ్రెస్సుల కోసం పోటీ పడతారు ఫస్ట్ షాపింగ్ అంటారు ఆ షాపింగ్ పోయినప్పు, అప్పుడల్లా హలీం హారిస్ బిర్యానీ ఉంటారు
ఊ
చార్మినార్ కి వెళ్ళాలండి. చార్మినార్ లో అయితే మస్తుంటది చార్మినార్ లో పోతే అక్కడ ఫ్రీ సర్వీస్ కూడా చేస్తారండి ముస్లిమ్స్ కి, మక్కా మసీద్ దగ్గర, హ్మ్ హలీం హలి రీసెంట్ హలీం అయితే ప్రాసెస్ ఆడ్ ఉన్నా కూడా సూపర్ ఉంటదండి టేస్టు ఇంకా బిర్యానీ మస్తు తింటాం బిర్యాని మస్త్ చేసుకుంటామండి ఇక్కడ ఇంకా శాన్ మో న్యూ న్యూ మోడల్స్ వస్తాయండి డ్రెస్సెస్ ఇప్పుడు పోవాలండి మేము మంచిగా షాపింగ్ కి షాపింగ్ కి పోయి మంచి కొత్త డ్రెస్ మోడల్స్ తీసుకోవాలండి
హ్మ్
మీ మీరు కురాన్ చదువుతున్నారాండి
అవునండి మేము చదువుతున్నాం
కంప్లీట్ అయిందండి
లేదు దాన్ని నా ఫిఫ్టీన్త్ పార
అది ఇప్పుడు కంప్లీట్ చేస్తే చాలా మంచిదండి. ఇప్పుడు మేము అంటే ఇప్పుడు చదివితే మాకు చాలా మంచిది. మాయి మేమెన్ని తప్ తప్పులు చేసినమో అన్ని పోతాయంటండి. మీ అన్నీ ఒక్క పొద్దుల అయినాయా
అదేనండి
అన్ని ఒక పొద్దులో ఉన్నాయి అది ఇవాళ్ళ ఒక్కటి తప్పిపోయింది
మాకు కూడా తప్పిపోయండి
ఒక్కటి ఇవాళ పోయిందండి
మే ఏడుగు తప్ప మేము ఏడుగుపోయినాయండి మాది
ఇంకా అండి మీరు జాబ్ చేస్తారా అండి
లేదండి మీ చదువుతున్నామండి.
ఏం చేస్తున్నారండి ఏ స్టడీ చేస్తున్నారండి.
మేము డి ఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నామండి గవర్నమెంట్ జాబ్స్ కోసం
ఆ ఇ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా పంపండి అండి అయితే ఇంకా ఇంకండి
పంపిస్తామండి
హ్మ్ తెజ హ్మ్ మాకు సేమ్యా ప్రాసెస్ చెప్పారా మరి అం బిర్యానీ ప్రాసెస్ చెప్పరా
చెప్పాం కదా అండి మీరు ఒకసారి చేసి చూడండి తినడానికి మేము కూడా వస్తాం
అంతే అంతే నండి
హ్మ్
ఇంకా మీ స్పెషల్ అండి ప్లేసెస్ ఈ ఢిల్లీ ఆగ్రా కాకుండా మనకు కొత్త దగ్గర దగ్గర్లో ఉన్నాయి
దగ్గర దగ్గరలో ఉన్నాయంటే లైక్ నాగార్జున సాాగర్ అండ్ వాజేడు వాటర్ ఫాల్స్
ఏంటండి హలో హలో
ఉమ్
ఆ వినిపెడుతుందండి
వినపడుతు తుందండి చెప్పండి
అదే ఏమో ప్లేసెస్ చెప్తున్నారు నాకు వినబడలే మళ్ళీ ఒకసారి ట్రై చేసిన అండి
అవునా వాజెడ వాటర్ఫాల్స్ నాగర్జున సాగర్ ఐ లైక్
అవునండి మంచిగా ఉంటాయి వాటర్ ఫాల్స్ ఉండగా కానీ భయం అయితది కదండి ఉమ్ ఉమ్ వో అ ఇంకా ఓకే అండి థ్యాంక్ యూ అండి డబల్ సిక్స్